నమస్తే అండి
నమస్తే బాగున్నర
ఆ బాగున్నామండి
తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఆ నేను కూడా తి ఫాస్టింగ్ ఉంటి ఇప్పుడే ఓపెన్ చేసినాం ఫాస్టింగ్ ఏం తిన్నారు
ఎం తిన్ జేస్ట్ ఇప్పుడే అలా బయటికి వెల్లేసి చికెన్ పకోడా కుష్కా రైటు
ఎప్పుడు నాన్ వెెజెనా
అది అట్లా అలవాటు అయిపోయిందండి
ఉ వెజ్ దిగద మీకి
వెజ్ అంటు మరిచిపోయ ఇంటికి వెళ్తే వెజ్ బయట ఉంటే నాన్ వెజ్
ఇంట్లో నాన్ వెజ్ చేయరా
ఇంట్లో నాన్ వెజ్ చేస్తే మళ్ళా నా బడికి వెజ్ ఎట్లా
ఇంట్లో ఉంటే వెజ్ బయట ఉంటే నాన్ వెజ్
అలా అలవాటు అయిపోయింది
ఉ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటారా
ఫాస్ట్ ఫుడ్ అంత టెస్ట్ ఫుడ్ అనేదిక్కుదు
ఉ ఆ టేస్టీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అనేది
మాకు టేస్టీ ఫుడ్ అనే తెలుసు ఇప్పుడు కూడా బాదం జ్యూస్ తెచ్చు
ఇక్కడ బయట ఉన్నారా పీజీలో రూమా
రూమ్ రూమ్ రుమ్ వచ్చ రూమ్ మీరు ఎక్కడ
మేము ఇంటి నుంచే
ఏక్కడ మీ ఊరు
మాకు అలవాటు లేదు ఇంటి దగ్గర నుంచి వెళ్తాం మేము కాలేజ్ కి అంతా చిన్న
మీరు అమ్మాయిలు ఇంటిది అదే మీ మీరు అమ్మాయిలు ఇంటి దగ్గర నుంచి మేము అబ్బాయిలు మార్చ చిన్నప్పుడు మూడో క్లాస్ నుంచి హాస్టలే
ఎట్లా ఉంది లైక్ స్కూలు హాస్టల్ చిన్నప్పటి నుంచి
చిన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ మీరు
ఉ మాది ఏముంది పోయేది చదువుకునేది మళ్ళా ఇంటికి వచ్చేది కానీ స్కూల్ డేస్ బాగును అది ఇడే లోకల్ విది
మాది లోకల్ కానీ థర్ కిలోమీటర్స్ దూరం
హూహు బాంద్నాయా మీస్కలేఫ్ మ్
స్కూల్ డేస్ అంటే ఎవర్కైనా మెమోరీసే గ
ఉమ ఏమంత స్పెషల్స్ స్కూల్ డేస్లో
స్పెషలంటే ఫ్రెండ్స్ ఫెండ్స్, టీచర్స్ దెబ్బలు, తిట్లు గేమ్సు అమ్మాయిలా అమ్మాయిలబ్బాయిలు
ఏ అమ్మాయిలబ్బాయిలు యూనిటీ న
ఏటి ఆ మేమ్ క్లాస్లో క్రికెట్ ఆడేటప్పుడూ ఫ్యాకల్టీలో ఒస్తే మా పేర్లు చెప్పరు ఆడ్నొళ్ పేర్లు ఒకరిద్రు ఉంటారు దొం దొంగల
మేమ్ గుడా మా క్లాస్లో గుడ్ హా మాకులా గుడ అట్లే ఉందిండదు మేమ్ చాలా సపోర్ట్ బాయ్స్కి కానీ వాళ్ళక్ కొంచం మెంటల్ అన్మాట ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బాగుండరు వాళ్ళు అట్లా చాన ఎంజాయ్ చేసాం అం బాల్ బల్పొడి పిండితో హోలీ ఆడడం అంట, డెకరేషన్ అంతా చించేది అంట వాళ్ క్రికెట్ ఆడతాంటే మేమ్ ఉమ బర్త్ డే పార్టీస్ మీరేప్పుడైనా బిర్యానీ తెచ్చుకుని
దొంగతనం రాత్రిఇట్లా హాస్టల్లో తెచ్చుకొని తింటా
ఆహ్ ఇంకా ఆరెటికాయలు, టెంకాయలు అంతా
అ టెంకాయలు అవ్న్ని దొంగ పనులు జేస్తా అంటే చిన్నప్ స్కూల్ డేస్ టెంకాయలైతే ఒక ఒక చెట్టు ఎక్కి సెవెంటీ ఎయిట్ కాయలు పెరికేసి ఒకఓ వారం తాగింటాం
ఉమ్ అరటికాయలు గుడా విన్న
దొంగ టెంకాయ్లు
అరటికాయలు బనానాస్
బననస్ తీస్కోచ్చుకొనీ తింటాం
అదీ వే
అవి కూడా దొంగతనాలు జేస్తాం
ఉ మళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఏం లేదు ద
చదువుకిదు ఏం లేదు మా అంతే కరోనా పా
మ్
మదంత నరేంద్ర మోడీ పాస్ మీది
మాది వైనే లేదే
ఏం నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేదా
లేదండి మాకి మీకు ఇష్టమా
జై శ్రీరామ్
మ్మ్ మంచిది మీకు మీకు చానా సపోర్ట్ చేశాగా అందుకు మీరు వాళ్ళ సైడ్ మాక్ సపోర్ట్ చేయరు కాబట్టి అందుకే మేము కొంచెం అంటే పట్టదు ఆయన
మీకు సపోర్ట్ అంటే జై భారత్ జై శ్రీరామ్ అంటే మీకు సపోర్ట్ ఉంటుంది మీరు జై భారత్ అనరుగా
ఎందుకనం జై భరత్ అంటాం
మీరు అన్రు అంటే సపోర్ట్ వస్తుంది
హ్మ్ జై భరత్ అన్నాం ఎవరు అనలేదు
ఆ
చానా నాలెడ్జ్ ఉందే కరెంట్ అఫైర్స్ మీద ఏం జరుగుతాంది బయట యుద్ధాలు అంతా నాలెడ్జ్ పెట్టినారా
రీల్స్
హ్మ్ అంతా రీల్స్ నాలెడ్జ్ ఏ అది ఏందో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాంటే అది చూసి మాట్లాడం అంతేనా
నిజాలు కూడా ఉంటయి కదా దాంట్లో ఒక్కరేనా ఉండేది
ఆ మీరంతా నెగిటివిటీ పెట్టనారుప్పా
నెగిటివిటీ ఏం కాదు రీల్స్ లో జరిగేటివి చూస్తాం మళ్ళీ గూగుల్ చేస్తాం ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్
ఆ టోర్నమెంట్స్కి వెళ్ళలేదా మీరు
టోర్నమెంట్స్ అంటే క్రికెట్ ఆడతాంటి ఒకప్పుడు
హు ఇప్పుడేమి
ఇప్పుడు ఏదేదో లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండ ఎల్
ఎందుకండి అట్లా అన్ టన్నారు
అంతే ఒక ఒక సిచ్యువేషన్ కదా అలాంటివి పది ఇరవై ఉన్నాయి చెప్పేవి
మ్మ్ ఒక్కోసారి మీరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అయిన్నారు గుర్తుకుందా
ఉండింది స్కూల్ స్కూలో నైన్త్ క్లాస్ అది ఫైనల్ సెమీ ఫైనల్స్
ఉమ్ కబడ్డి అడతవున్నినారు కోకో ఆడ
కబడ్డీ కోకో అన్నిట్లో మనల్ని బీట్ చేసేదే లేదు
క్రికెట్ లో ఉందా
క్రికెట్ లో ఒకప్పుడు ఇప్పుడు చానా బ్యాక్కిఅయిపోయాం బ్యాక్ పడిపోయాం
రోజూ ఆడతా ఉంటే ప్రాక్టీస్ ఉంటుంది
ప్రాక్టీస్ అంటే మాకు ఒక ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ టైమ్ లేదు
ఎందుకూ ఫ్యామలీతో దురమగానే ఉన్నా ఆ ఆ సపోర్ట్ లేదా
ఆహా
ఏం సప్ పోర్ట్ కావాలింకా ఫ్యామిలీ నుంచి దూరంగానే ఉన్నారు గద్ పోయి పోయి అడచ్చు కదా
అయితే ఫ్యామ్ ఫ్యాలీతో ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ ఉన్నాకా
అందుకని క్రికెట్ మానేసిరా
అలాగేంలా ఎప్పుడు పది రోజులకు ఇరవై రోజులకు ముప్పై రోజులకు
కానీ నేను రోజు మిమ్మల్ని గ్రౌండ్ లో చూస్తా అంటాను కాలేజ్ కూడా రాకుండా ఆడుతా అంటారు
ఆ అది ఎవరన్న ఆడుతంటే చూస్తా ఏదో రోజు నేను ఆడతాంట
ఉమ్
ఉమ్ మీరు మీరేం మీరేం అడ్ర గేమ్స్
మేమేం గేమ్స్ ఏమ్ ఆడాన్
పిలు రన్నింగ్ రేసులు చేస్త అలా హేమి గోల్డ్ మెడల్స్
లేదండి చిన్నప్పుడు ఆడుతాంటిమి ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయ్యాక ఏం ఆడలేదు
మెచ్యూర్ అయితే ఏం ఇప్పుడు పివి సింధు వాళ్ళంతా బ్యాట్మింటన్ ఆల్లేదా
ఆడతన్నారు కానీ అందరు అబ్బాయిలు ఉంటారు చూస్తారని ఆడేలేదు మా స్కూల్ లో అబ్బాయిలు వెనకాల పేర్లు ఎక్కువ పెడితే
వాళ్ళ అబ్బాయిల సర్ నేమ్
వాళ్ళకంటే ఏమి వాళ్ళకి సిగ్గుందా ఏమైనుందా మాకుంది కదా
అట్లా అనుకుంటే వాళ్ళకి గోల్డ్ మెడల్ తెచ్చిండేదా
ఆ వాళ్ళకి కాదండి మా క్లాస్ బాయ్స్ మా క్లాస్ బాయ్స్ కి నేను చెప్తాండేది. సిగ్గుందా లేదా అని వాళ్ళ మీనీ వాళ్ళు ఇండిపెండెంట్ ఉమెన్స్ అండి వాళ్ళు
మీరలా కాల్న
మేమంతా స్టడీస్ మీదే ఫోకస్ ఎన్నో జాబ్ తెచ్చుకోవాలా
మ్మ్ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు
మ్మ్ ఫ్యామిలీ మేము న్యూక్లియర్ ఫ్యామిలీ అండి మీరు
మాదంతే న్యూక్లియర్ అంటే దాన్ని అంటారు న్యూక్లియర్ అని
నాలుగు మంది ఉంటే న్యూక్లియర్ అంటారండి
ఐదు మంది ఉంటే
ఐదు మంది ఉంటే ఫైవ్ మెంబర్స్ అంటారు న్యూక్లియర్ అనరు
సిక్స్ మెంబర్స్
ఐ డోంట్ నో అండి
మళ్ళీ చెప్పండి ఏం తెల్స్ మీకి
తెలియదండి మేము మాములుగా నా అందరు ఫోర్ మెంబర్స్ అంటే చాలా ఆల్మోస్ట్ ఫోర్ మెంబర్స్ ఉంటారు కాబట్టి న్యూక్లియర్ అని పేరు వచ్చేసింది
మాది న్యూక్లియర్ ఫ్యామిలీ నలుగురు ఉంటారు మీ అండ్ మై బ్రదర్
మ్మ్ హ్మ్ మీ కాలేజ్ లో ఏమన్నా
డైరెక్ట్ డైరక్టర్ చాస్ కోసం వెయిట్ చేస్తా
వస్తుందంటారా
సన్లే ట్రై చేస్తే వస్తుంది ఎందుకు రాదు
ఉమ్ మీ కాలేజ్ లో ఏమైనా ప్లేస్మెంట్స్ వస్స న్నాయా బానే
ప్లేస్మెంట్ గీస్మెంట్లు నాకు తెలీదఅన్డి నేకు కాలేజ్ కి పోను నాక్ నాకు అడగదండి అవన్నీ
అటెండెన్స్ కూడా లేదా
లేదండి
ఉ
నేను ఇ బుడికే ఈసెమ్ కాలేజ్ కెయి కాలేజీకి వెళ్ళి త్రీ మంత్స్ అయింది
ఆ మీ హెచ్ ఓడి ఏమనడా
హెచ్ ఓడి గిచ్ ఓడి అంతే అనుకోని అదలవాటు పెడతానేఉంటారు రోజు గ్రూప్ లో
యాక్చువల్గా లెటర్ ఇంటికి వస్సుంది కదా అప్పుడేం చేస్తారు
మెనేజ్ కట్ట
ఆ ఆ ఏం చేసరు
అందరూ మా ఓ ళ్లే మేనేజ్ చేస్తాం
అా అయితే మీ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ బాగున్నాయన్నమాట
కాలేజ్ డేస్ ఏం లేదు స్కూల్ డే స్
ఎందుకు కాలేజ్ లో మీ మీకు ఇష్టమైన లెవర్ లేరా కాలేజ్ లో
ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు ఇష్టమైన వాళ్ళు లేరు ఉన్న కూడా వేస్టె
ఒక్కరు కూడా లేరా
లే రండి